ఆ ఇంకేంటండి. మీరేమన్నా స్పోర్ట్స్ కానీవండీ ఏవన్నా పార్టిసిపేట్ చేస్తారా అండి.
ఆ నేనూ కాలేజ్ డే సారీ స్కూల్ డేస్ లో అయితే షటిల్ ఆడుతుంటినండి షటిల్ అంటే నాకు చాలా ఇష్ ష్టమండి.
సేమ్ అండి నాకు కూడా షటిల్ అంటే చాలా ఇష్టం అండి. కానీ మా ఇంట్లో మా నాన్నా స్పోర్ట్స్ కీ అంతా ఎంకరేజ్ చేయలేదండి ఓన్లీ స్టడీస్ స్టడీస్ అంటూ నన్నూ ఇటు వైపే పెట్టారు. లేకపోతే నన్ను కొంచెం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసింటే కొంచెం పొజీషన్కి వెళ్ళేదాన్నేమో అని ఒక హోప్ అండి నాకు. కానీ మరి ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే, ఇంకా స్టడీస్ అయిపోయాయి జాబ్ మనకి వుం జాబ్ చేయాలీ. ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకూడదు ఇంకెందుకు లే అని ఇంక అలా నేను సాక్రిఫైస్ చేసేసుకున్నానండి ఇంకా నేను. మీరండి.
నాకూ అంటే సేమ్ మీలాగనే అండి అంటే ఎక్కడికి ఎల్ ఆ పంపించరు నాకు నార్మల్ అంటే గిటార్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం అండి గిటార్ నేర్చుకోవడం అని ఆ ఇం కాదు టెన్త్ క్లాస్లో అడిగాను ఇంటర్ అయిపోని ఆ ఫస్ట్ టెన్త్ ముందే అడిగానండి టెన్త్ క్లాస్ అయిపోని మంచి రిజల్ట్ వచ్చినాక చూద్దామని అన్నారు అదే అయిపోయింది ఇంటర్ తర్వాత ఇ ఇంటర్ లో అడిగానండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోని అన్నారు చూశాను లేదు అన్నారు మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోని అని అన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అని అన్నారు తర్వాత బీటెక్ లో జాయిన్ అవు తర్వాత చూద్దాం అన్నారు ఫోర్ ఇయర్ కంప్లీట్గా సక్సెస్ ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది ఆ తర్వాత అడిగితే జాబ్ రాని అని అన్నారు ఓ ఇంకా నేను ఫిక్స్ అయిపోయానండి ఇంకా అవ్వదు అని చెప్ప పసీది సో ఏదైనా ఉంది అని అంటే మన జాబ్ చేసుకుంటూ ఏమన్నా ఏమన్నా అవకాశం ఉంది అనుకుంటే జాబ్ చేసుకుంటూ ట్రై చేయడమే అని ఒక ఒకటి అనిపించి వచ్చిందండి ఇంకా నాకు వాళ్ళ వల్ల ఇంకా ఏమి పంచర్ అని ఫిక్స్ అయిపోయిన ఫిక్స్ అయిపోయినా అండి నేను
అయితే మీకు కూడా షటిల్ అంటే చాలా ఇష్టం అయితే
అన్ని దానిలో అయితే ఇంకొకటి నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం అండి
అవునా అండి
అవునండి
అంటే మీకు వంట చేయడం రాదని చెప్పారు మరి మీరు ఎలా మేనేజ్ చేయగలరు నేర్చుకుంటారా అప్పటికి
హోటల్ మేనేజమెంట్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఆ వాళ్ళు టూ ఇయర్స్ ఉంటది కదండి కోర్స్ అది
అవునండి
టెన్త్ తర్వాత జాయిన్ అయిపోచ్చండి హోటల్ మేనేజ్మెంట్ కి సో టూ ఇయర్స్ తర్వాత మ మాకి లాస్ట్ లో వస్తుందండి సాలరీ అందు అయితే ఒక్కసారి ట్రిగర్ అయినారంటే ఖచ్చితంగా ఆ మీరు అన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ అంటే కుకింగ్ మాత్ర మాత్రమే ఉండదండి వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉంటుందండి
అవునాండి
అవునండి మనం స్టార్టింగ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఏ డిపార్ట్మెంట్ మనం వర్క్ చేయ్యగలము ఏంటి అనేది మనం చూస్ చేసుకుని దాని మీద టూ ఇయర్స్ వర్క్ చేయాలండి టూ ఇయర్స్ చదువు కోవాలి దాని తర్వాత యాజ్ యూజ్వల్ మనం డిప్లొమా పీపుల్ ఉంటారు కదండి. ఆ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ వేరే ఉరి పంపిస్తారు అలాగా వాళ్ళు అసైన్ చేస్తారండి. టాస్క్ సో అసైన్ చేస్ ఏప్పుడు మనం యెళ్ళాలి. అక్కడంత వర్క్ చూసుకోవాలి. సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కింద ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇండియాలో ఎక్కడైనా వాళ్ళు ఏమన్నా ప్లేసెస్ ఇచ్చినప్పుడు
అవునా అండి మరి మీరే మీరు అది చేయ్యలేదా అండి అంటే మీ ఇంట్లో ఒప్పుకోలేదా అండి చేయడానికి
ఆం సేమ్ మీరు అన్నట్టే కుకింగ్ అని చెప్పారు కదండి సేమ్ ఇంట్లో కూడా హోటల్ మేనేజ్ జిమెంటిడి హోటల్ అనంగానే కుకింగ్ అని గుర్తొస్తుంది వీళ్ళకి సో ఇంకా మమ్మీ డాడీ కూడా కుకింగ్ చేసావా ఏం నువ్ ఇంత చదివి కుకింగ్ ఎందుకు చేస్తావు నువ్వు బీ టెక్ చదువు అని చెప్పారండి ఇంకా సరేలే అని చెప్పి ను లేదు అని ఇంకా చేసాను నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను అమ్మా నాన్న కోసం మొత్తం నా హోటల్ మేనేజ్మెంట్ వదులు ఉన్నాను అండ్ నేను ఇండస్ట్రీ వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం అండి.
అవునా అండి. మీకు ఎన్ని ప్యాషన్ ఎన్ని ప్యాషన్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇవ్వన్నీ మీరు చేయకుండా ఓన్లీ జస్ట్ చదువుకొని జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారా అయితే
ఓన్లీ ఫర్ పేరెంట్స్ మాత్రమే అండి.
అవునండి
అవునండి అ ఇంకా ఇండస్ట్రీస్ అంటే ట్వంటీ ట్వంటీ లో ఇండస్ట్రీ ఎళ్ళానండి ఆ వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఆపర్చునిటీ వస్తుందేమో అన్నట్టు ఉన్నారు బట్ ఆవ్ ఆ ఆపర్చునిటీ రాలేదం డి ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా తెల్స్ న వాళ్ళున్ టే వాళ్ళ సైడ్ నుంచి ఎళ్ళడం చాలా ఈజీ అండి
అవునండి అవును
హ్మ్
కానీ మీకు అలా తెలిసిన వాళ్ళం టు ఎవరు లేరా అండి
ఆ లేదండి అందు కే అండి ఇంక డ్రాప్ అయిపోయాను వచ్చేసానండి ఇంక నేను
అవునా అండి
అవునండి మీరండి
మా నాకైతే అలాంటివంటూ ఏం లేవండి, జస్ట్ స్పోర్ట్స్లో అయితే షటిల్ ఆడాలనే ఇంట్రెస్ట్ ఉండింది బట్ ప్చ్ ఇంగది సాక్రిఫైస్ చేసేసాను కదండి ఇంక అంతే ఇంకా తర్వాత ఇంకా నేను నాకైతే ఇంకేమీ ఇంట్రెస్ట్ లేదండి చేయడానికి. ఇంక ఓన్లీ స్టడీస్ అయిపోయాయ్ ఇంగ జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఇంగొకవేళ జాబ్ మీరు అన్నట్టుగా జాబ్ చేస్తే ఏమన్న ఛాన్స్ ఉంటే పాటిస్పేట్ చేస్తాను
నేను కూడా జాబ్ వచ్చిన్ తర్వాతనే అండి చూసుకోవాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు మనం మనకాళ్ల మీద మనం నిలబడితే నిలబడగలుగుతాం కదా.
అవునండి అది నిజమే
అవునండి ఇంకేంటండి
మనం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం సొంతంగా చేసుకుంటే అప్పుడు మనకి ఇష్టమైంది ఏదైనా కూడా ఆ అచీవ్ చేసే ఛాన్స్ ఉంటది కదండి ప్రతి దానికీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని మనీ అడగడం కూడా బాగోదు కదండి
అవునా ఉండండెళ్ళి జమే అండి ఆ ఇంకేంటండి
ప్పాలండి మీరే ఇంకా ఏమైన్నా విశేషాలు కానీ యాక్టివిటీస్ కానీ మీరేమైన్నా డైలీ కొత్తగా ఏమనా చేస్తారా అండి
డైలీ అంటే ఆ కుకింగ్ చేయడానికి ట్రై చేస్తాను తానండి ఎందుకంటే ఆ కుకింగ్ చేసినప్పుడు ఓన్లీ ఆ అమ్మ ఒకటే తింటదండి నాన్న ఒకటి తినడు
అయ్యయ్యో కుకింగ్ అంటే అంటే మీరు నా ఓ మీకు నాన్ వెజ్ ఒకటే వచ్చు వెజ్ సరిగ్గా చేయడం రాదంటారు కదా
అంటే ఆ అంటే అ నాకు వచ్చినట్టు ట్రై చేయనండి నేను నాకు రాయని ట్రై చేస్తానండి డిఫరెంట్ గా ట్రై చేయాలి డిఫరెంట్ టేస్టును చూ పి అది అన్నట్టు ఆలోచిస్తాను
ఆ డిఫరెంట్ టెస్ట్ పాపం వాళ్ళు బలయ్యేలా ఉన్నారు కదండి
ఆహా అవునండి యూట్యూబ్
కానీ కానీ ట్రై చేస్ న్నారు కదా అ ది చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనము ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏది రావాలని అనుకోకూడదు లెట్స్ ట్రై ట్రై అని చేస్ అదే మనకు ఖచ్చితంగా ఎంత అటెంప్ లో అయినా వస్తది కదా
అవునండి ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్ డేస్ నుంచి ట్రై చెయ ట్లేదండి బికాజ్ గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఆ సో అందుకు నేను వంటలు చే దానికి గ్యాస్ అయిపోతది దేమో అన్నట్టు ఇంక నేను లేదు లే ఏద ఏది తక్కువ ఉండ ఆ అవునండి
కొత్తగా మర నేర్చ నేర్చుకొని ప్రయోగించి గ్యాస్ వేస్ట్ చేసి మరి గ్యాస్ కోసం ఇబ్బంది పడడం అంటే, వద్దలేండి అవన్నీ మనము గ్యాస్ మంచిగా వచ్చినప్పుడు కావాలంటే మనం ఏమి ట్రై చేసినా కూడా బాగుంటుందండి.
అవున అవునండి నిజమే అండి
ఉ ఏం చేస్తూ ఉంటారండి రోజు, ఒకవేళ ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా
ఆ నేను నేను నార్మల్ అంటే పీజీలో ఉంటాను అండి చెప్పాను కదండి రీసెంట్ కాల్ సో ఇంట్లో ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇంట్లో వర్క్స్ ఉంటది కదండి మా మమ్మీ వర్క్కి వెళ్తుది సో మా నాన్న వర్క వెళ్తారు నా చెల్లి స్కూల్ క వెళ్ళిపోతుది నేను ఒక తే ఉంటాను సొ ఆ ఇప్పుడు చెప్పాను కదా అండి గ్యాస్ ఆటో ఉన్నాయని చెప్పి మల్ల చట్నీస్ చేయడానికి ట్రై చేస్తాను యూట్యూబ్ చూస్తాను కుకింగ్ చేస్తాను అండ్ ఇంట్రెస్ట్ అంత క్లీన్ పెట్టేసి ఏదైనా జాబ్స్ అప్లై చేయాలనుకుంటే చేస్తాను. అండ్ ఎవరని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటాను డైలీ అది జాబ్స్ గురించి మాట్లాడడానికి ఇంకా ఫ్రీ టై లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కి కాల్ చేయడం కా నీ వాళ్లు నాకు కాల్ చేయడం కానీ అలా చేస్తానండి అవునండి ఇంక రీసెంట్ డేస్ నుంచి కాల్ చేయలేదండి నేనైతే ప్రజెంట్ బికాస్ కొంచెం హెల్దీ ఇస్ ఇ వల్ల చేయలేకపోయానండి
అవునండి
ఆ మీరండి మీరేం చేస్తు చూంటారండి కాలేజ్ టైమ్ ల
అంటే నేను మూవీస్ చూస్తూ ఉంటానండి అలా టైం పాస్ చేస్తానండి రోజంతా
ఓకే
లేకపోతే మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు వాళ్ళతో కాసేపు ఆడుకుంటూ వాళ్ళ దగ్గర టైం బాగా గడిచిపోతుందిండి అందుకు నేను వాళ్ళతో కూడా టైం ఎక్కువ స్పెండ్ చేస్తానండి
ఆం
నాకు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్త అయితే అంటే మనకి మైండ్ చాలా ఫ్రీగా ఉంటుది పిల్లలతో బాగుంటందండి
అవునండి మా అక్క పిల్లలు కూడా ఉన్నారంండి వాళ్ళతో బాగా టైమ్ ఫ్రెండ్ అవుతుంటది వాళ్ళ క్యూట్ క్యూట్గా
అవును ఉం
సారీ టూ ఇయర్స్ పాప ఉన్నారు
అవునండి
తను చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ హిందీలో ఉర్ హిందీ లో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా క్యూట్ గనిపిస్తుందండి
హ అవునండి అయినా చిన్న పిల్లలు క్యూట్ గా మాట్లాడత స్తరండి
ఆ అండి అవర్డ్స్ అనేది వాళ్ళకి తిరగకపోయినా కూడా మనం ఏంది అని అర్థం చేసుకొని వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుందిండి నాకైతే
అవునండి
అవునండి ఇంకొక ఇంకొక అక్కపిల్లలున్నారు ఆ టూ సిస్టర్స్ అనమాట సో ఫస్ట్ అక్క పిల్లలైతే హిందీలో మాట్లాడతారు సో మనకి ఇప్పుడు జనరేషన్ తెలిసిందే కదండి సిచ్యువేషన్స్ మన ఎక్కడై బంగళూ వెళ్ళిన హైదరాబాద్ వెళ్నా వైజాగ్ మైసూర్ ఎక్కడ వెళ్ళినా కూడా హిందీ మ్యాండేటరీ ఉంటది కదాండి
అవునండి
సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ రాకూడదు మనం ఫేస్ చేసే ప్రాబ్లం వాళ్ళకి రాకూడదు అనేసి వాళ్ళ హిందీ నేర్పిస్తున్నారు బట్ చిన్నక్క వాళ్ళయితే హిందీ ఏం లేదండి జస్ట్ నార్మల్ తెలుగులో మాట్లాడేస్తున్నారు అట్లా ఇద్దరు హిందీ అండ్ తెలుగు రెండు మ్ ఆ ఇద్దరు పిల్లలతో ఆడుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి నాకు
అవునండి
మ్మ్ చాలా క్యూట్గా ఉంటుందండి ఓకే ఓకే అండి, ఓకే అం ఓకే బై అండి టేక్ కేర్ అండి ఓకే అండి
కూడా అండి
మ్మ్ ఓకే అండి